హలో ఏం చేస్తున్నావు?
ఏం లేదు ఖాళీ నేను ఏం చేసిన.
ఎం లేదు కాలినే ఉన్నా.
తిన్నావా. హలో
హలో
చిన్నవా
తిన్నా ఇప్పుడె నువ్వు తిన్నావా?
ఏం కర్రీ?
హలో
హలో చెప్పు ఇనిపిస్తుందా?
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావ్? వెళ్తున్నావా డైలీ కోచింగ్కి
ఆ వెళ్తున్నా
ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యార అక్కడ
అయ్యారు కొంచెం కొంతమంది. కొంచెంమంది మాట్లాడుతున్నారు, కొంచెం మాట్లాతలేదు.
ఏలా ఇంకా ఏం ఏం జరుగుతుంది ఎలా నడుస్తు చున్నాయ్ డేసు
ఓకే బానే ఉంది. మ్మ్
మీ కాలేజ్ లో ఫెస్ట్ ఉందా.
మా కాలేజీలో ఫెస్ట్ ఆ ఉంది
వెళ్తున్నావా మరి
ఆ వెళ్దాం అనుకుంటున్నా ఆ డ్రెస్ అన్నీ సెట్ చేసుకోవాలి కొనుక్కోవాలి డాన్స్ ఆ డన్స్ నాకు రాదుగా
గ్రూప్ డ్యాన్స్ కిందక ఏమి ప్రాక్టీస్ చేయట్లేదా పార్టిసిపేట్ చేయాలడం లేదా
ఉంది కానీ ఏమో మరి మా ఫ్రెండ్స్ నీ అడిగి చూడాలి వాళ్ళు చేద్దామంటే చేయాలి. మీరే మీరేమైన్నా వేస్తున్నారా.
నేను చెయాలనుకుంటున్నా.
డాన్స్ ఆ
అవుట్ ఫిట్ షాపింగ్ చేసావా మరి?
లేదు చెయాలి కొనుక్కోవాలి ఇంకా చూడాలి ఏవి మంచిగాంటాయో ఏమో అని.
ఏం ఔట్ ఫిట్ కొనుక్కుందాం అనుకుంటున్నావు.
ట్రెడిషనల్కేమో శారీ వెస్ట్రన్ వేర్కేమో జీన్స్ పైన టాప్ చూడాలి నువ్వు మీకుందా కాలేజ్ ఫెస్ట్
మాకుంది ఏప్రిల్ ఏప్రిల్ల్లో ఉంటుంది
ఆహా ఏప్రిల్లోనా
వెళ్ళాలనుకుంటున్నా ఆ
నువ్వేం ప్లాన్ చేసినావు మరి
మా ఫ్రెండ్స్ వెళ్దాం అంటున్నారు వెస్ట్రన్ వేరు ఆల్రెడీ తీసుకున్నాను ట్రెడిషనల్ వేర్ ఆన్లైన్ షాపింగ్ లేకపోతే బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలని ఆలోచిస్తున్నా
ఉందంట కదా యాన్యువల్ డే రోజు ఏం చేస్తారు
యాన్యువల్ డే రోజు చైర్మన్ వచ్చి స్పీచెస్ ఇస్తారు ఫ్యాకల్టీ స్పీచెస్ ఇస్తారు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు
ప్రొవై వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా
వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు
ఓకే
యాన్యువల్ డే రోజు ఆ యాన్యువల్ అకాడమిక్ క్యాలెండర్ అండ్ మ్యాగ్జైన్ రిలీజ్ చేస్తారు అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఆ మ్యాగ్జైన్ లో స్టూడెంట్స్ పార్టిప షీస్ చేయొచ్చు శేరష్ ఈజ్ అండ్ షార్ట్ స్టోరీస్ ఎని ప్రో ఫోటోగ్రాఫ ఆర్ పెయింటింగ్ స్టూడెంట్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే అవి వాళ్ళు రాజ్ న్ లో ప్రింట్ చేస్తురు
ప్రాజెక్ట్ డే కూడా ఉందం ట గా మీరు ప్రా పాార్టిసిపేట్ చేసిలా ప్రాజెక్ట్ డేకి
ప్రాజెక్ట్ డే ఉ ప్రాజెక్ట్ డే ఉంది పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాం అండ్ ప్రాజెక్ట్ డే కీ ప్రైజ్ మనీ కూడా ఉందంటున్నరు
అవునా ఎంత
అది తెలియదు గాని ప్రైజ్ మనీ ఉందంటున్నారు ఫస్ట్ సెకండ్ తాడ్ పెట్టదంట
త అంటురా మరి పోతురా మీరు
ఏమో ఇంక వాళ్ళు ఏం చెప్పలేదు పోవాళ్ళ మా ఇన్ఛార్జ్ అయితే కాల్ చేసి ఒ ప్రాజెక్ట్ ఎక్స్పో అందరు రావాలి ఇంట్లన్
ఆ
సో వెళ్ళాలి
ఉహు ఎక్కడ హాస్టల్లో లోనే ఉన్నావా తిన్నవా
ఇక్కడే ఉన్న తిన్నా ఇందాకే
ఏం కర్రి ఏం కర్రి చేశిర్రు
ఆలు కర్రీ చేసారు
అవునా ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు మరి
చూడాలి ఇప్పుడేమేళ్ళేది లేదు ఫెస్ట్ తర్వాత వెళ్తే వెళ్తా నువ్వు ఎక్కడున్నావ్ ఏం చేస్తున్నావ్
ఏం లేదు కా ఎం చేయలో తోచటం లేదు ఇంకేంటి విశేషాలు మరి మన టెన్త్ క్లాస్ గేట్టుగెదర్ పెట్టుకుందాం అనుకుంటున్నాం వస్తవా నువ్వు మరి
ఎప్పుడూ
ఏమో సమ్మర్ లో చూద్దాం అను కుంటురు మరి అందరూ ఫోన్ చేసి అడిగిర్రు ఎప్పుడు పెట్టుకుందామని ఎమంటవ్
ఓకే ఎప్ ఉమ్ ఎప్ ఎప్పుడో చెప్తే వెళ్దాం అంటే వెళ్దాం
మేడమ్స్ నీ సార్స్ నీ అడుగుదాం రమ్మనీ
వస్తున్నారా అందరూ లాస్ట్ టైం కూడా ప్లాన్ చేసారు ఏం లేదు
ఆ వస్తా అన్నారు మరి ఈసారి చూడాలి మరి ఏమయితదో అవును సమ్మర్లానె చోదల్ సార్ ఏడున్నారో వాళ్ళు ఎక్కడన్నారో మన మ్యాడమ్స్ సార్లు అలానే ఈ ఫోన్ నెంబర్లు తీసుకొని మాట్లాడి రమ్మనాలి
ఓహో ఈసారి వాళ్ళను కూడా పిలుస్తున్నారా
పిళ్దామని ప్లాన్ చేస్తున్నాం మరి ఏమైతాదో అది
ఓహో ఎన్ని ఇయర్స్ అయితుంది మన టేంత్ అయిపోయి
సిక్స్ ఇయర్స
సిక్స్ ఇయర్స్
అ టూ తౌసండ్ ట్వంటీ ఇప్
ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ మార్చ్ ఎస్ సిక్స్ ఇయర్స్ కంప్లీటెడ్ సెవెంత్ ఇయర్
హ్మ్
మార్చి తర్వాత
అవును
ఏడు సంవత్సరాలు అయిపోయింది అప్పుడే
ఆ అయిపోయింది అందరూ ఎవరు ఎవరిది వాళ్ళే చూసుకున్నారు ఎక్కడ ఎవరు కలిసి లేరు
ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఐడియా ఉంద ఏమన్నా
లేదు అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి ఎవరెవరు వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో ఉన్నారు
మంచి మెమోరీస్ టెన్త్ క్లాస్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ తర్వాత మంచి మె మెమోరీస్ ఏమి లేవు
అవును అప్పుడే బాగుంది మంచిగా ఆ స్టడీ అవర్స్ టెన్త్ ఉండే అప్పుడు
ఆ డేస్ చాలా మిస్ అవుతున్నాం అది రావు అంతే
తిరిగి రావింకాఅంతే
ఫ్యాకల్టీ అయితే నెంబర్స్ కొంతమంది ఉన్నాయి అంటే ఆ ఆల్రెడీ మ్యాథ్స్ మేడం నెంబరు సోషల్ సార్ నెంబరు హెచ్ఎం సార్ నెంబరు ఇస్మాయిల్ సార్ నెంబరు ఇంగ్లీష్ సార్ నెంబర్ కూడా ఉండే ఉంటాయి కదా అందరు దగ్గ వాళ్ళు బాయ్స్ దగ్గర గూడా ఉండే ఉంటాయి
అడగా అడిగి ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి ఇట్లాని సంగతి చెప్పాలి వాళ్ళు అసలు మన క్లాస్ లో ఇప్పుడు మన స్కూల్లో లేరు అనుకుంటే కదా రిటైర్ అయ్యారు అను కుండా
ఒక బయాలజీ మేడం అండ్ మ్యాథ్స్ మేడం ఉన్నారు ఇంగ్లీష్ సార్ ఉన్నారు మురళీ మురళీధర్ సార్ మ్యాథ్స్ మేడం ఉన్నారు మనం ఇంటికి వెళ్ళినప్పుడు మనం పోయి మందలించాల్సిందిగాని మనం వెళ్ళట్లేదు
పొయి పలకరించాను రోజు
అవును
ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా
అర్ధం కాలే
ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా
ఆ జరుగుతున్నాయి
అవును మరి మన స్కూ స్కూలే కదా సెంటర్ మ్మ్
అవును
ఆ మరి మన సార్లు వస్తారు కదా రార ఇన్వ్ లేష ఫ్రెండ్స్ కి మరి తెలవదా
అంటే గెట్ టుగెదర్ కా
ఆహా ఇప్ప్
ఇన్ ఇన్జులేషన్ కి మనం మన స్కూ సార్లు మన స్కూలుకి రారు వేరే వాళ్ళు వస్తారు ఇప్పుడు ఆ స్కూల్ మొత్తం మారిపోయింది స్టూడెంట్స్ అంత మంచిగా లేేరు స్క్రిక్ట్ ఫ్యాకల్టీ లేరు
అవును అసలు మనప్పుడే మంచిగా ఉంది మంచిగా అప్పుడు స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉండే ఇప్పుడు ఎవ్వరు లేరు
ఇప్పుడు ఎగ్జామ్స్ ఓన్లీ టూ క్లాసెసే అం ంటా
అవునా మిగతా క్లాసెస్ అన్ని అంటే పక్క చుట్టుపక్కల ఊర్లో ఏమి
వాళ్ళందరు కలిపే వాళ్ళందరు కలిపే ఫార్టీ త్రీ మెంబర్ బర్స్ అంటా
అంత తక్కువ స్ట్రెంత్ ఉందా
అంతే తక్కువ
ఫార్టీ అన్ని త్రీ ఊర్లు అంటే మూడు ఊర్లు కలిపి కూడా ఫార్టీ మెంబర్స్ఏ ఉన్నారా
అంత మందే అంట
ఓ ఇది భలే ఉందిగా
మొత్తం మారిపోయింది సోషల్ సార్ మదిరి దగ్గర ఏక్కడో ఊరు చెప్పారు అక్కడ చేస్తున్నారంట
ఆహా ఓకే
అండ్ హెచ్. ఎం సారు ఎక్కడో ఖమ్మం స్కూల్ లో హెడ్ మాస్టర్ అంట. మళ్ళీ
ఆయన ఏడున్నా మంచినే ఉంటాడు. మంచిగా చేసుకుంటే మంచ్ చిగన్నె మస్తు మస్తు ఉన్నాయందగ్ గరా
ఆ
అంత కళాపోషన చాలా ఉంద్
చ్ చాలా నిక్ గుర్తుందా జ్యోత్ తీన్ ఏడిపించిండాయన
అవును సరే సరే మరి ఉంటున్నా.
సరే సరే
ఓకే